హలో
ఆ బాగున్నారా అండి
ఆ బాగున్నామండి మీరెలా ఉన్నారు
ఆ ఆ బాగున్నామండి
ఆ
సమ్మర్ హాలిడేస్ కదా ఎట్లా ఎంజాయ్ చేసిన్నారు సమ్మర్ హాలిడేస్ అం
సమ్మర్ సమ్మర్ హాలిడేసా బానే ఎంజాయ్ చేశానండి అంటే మీరెలా మీరెలా ఎంజాయ్ చేసారు
మేము ఎంజాయ్ చేసినాం అండి అందులో ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా ఈ మధ్య
ఆ అవును
అందుకోసం అనేసి ఎక్కడికి బయటికి యెళ్ళలేదండి మీరండి
మేమైతే అండి ఈవినింగ్ అయితే ఈవినింగ్ అయితే స్విమ్మింగ్ పూల్ కి వెళ్తామండి మక్సిమం ఫోర్ ఓ క్లాక్ కి అలా అంటే ఇప్పుడు ఎండలు ఉండడం వల్ల మాక్సిమం ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ ఉంటున్నాయ్
హ్మ్
ఇంకా సో ఇంట్లోనే ఉంటున్నాం
ఆ అవునండి మొత్తం అంతా ఇండోర్ గేమ్సే అయిపోన్నయ్ మనకి అవుట్డోర్ గేమ్స్ అనేటివి లేకుండా
అదే కదా ఇంకా ఇంకా ఉన్న జనరేషన్ కొద్ది ఇంకా మాక్సిమం ఇండోర్ ఇండోరే అయితయిండి మ్యాక్స్ ఇంకా ఇప్పుడున్న ఆ ఇప్పుడున్న జనరేషన్ కి ఆ అంటే పిల్లలు ఎవరు బయట ఇక్కడ ఎండకు తిరిగి ఆకలి లేదు
ఉమ్ నార్మల్ గాని వెళ్ళి బయటికి వెళ్ళి ఆడుకోండి అంటే బయటికి వెళ్ళి ఆడుకో కునే పిల్లలు అయితే కాదు లేండి ఇప్పుడు అంతా గ్యాడ్జెట్స్ యూస్ చేసి
హమ్
ఉమ్ మొబైల్స్ యూస్ మొబైల్స్ లోనే సరిపోతుందండి హాలిడేస్ అంతా
అవునండి కానీ మ్యాథ్స్ మరి మీరు ఇంకా అరే సమ్మర్ హాలిడేస్ మొత్తం నీకు ఇంట్లోనే అయింది ఆ
అవునండి మోస్ట్లీ ఇంట్లోనే ఉన్నామండి మీరు ఎక్కడికి వెళ్ళలేదా అండి ఈ సమ్మర్ హాలిడేస్ లో
ఆ మేము అంటే ఎక్కడికి అంటే ప్లాన్ ఉందండి ఒకటి వండర్లా వెళ్దామని అంటే ఫ్రెండ్స్ తో ఆ అది ఓకే అయితే ఓకే అయితుంది లేకపోతే లేదు ఇంకా అదొక్కటే సమ్మర్ హాలిడేస్ మొత్తం ఒక ట్రిప్ వేద్దామ అనుకో
అవునండి వండర్లా ఒక్కటే ప్లాన్ చేసుకున్నారు అయితే మరి
వండర్ లా అంటే ఇంకా సమ్మర్ కదా సో ఇంకా
వాటర్ ఉంటది
వాటర్ ఉంటది ఇంకా ఇంకా గేమ్స్ చాలా ఉంటాయి ఇంకా వన్ డే మొత్తం ఎంజాయ్ చేయొచ్చు
అవునండి
హమ్
ఉమ్ బయట పిల్లలతో ఆడుకునేది ఇట్లాంటివన్నీ చేయలేదా అండి సమ్మర్ హాలిడేస్ ఇట్లా ఇంట్లోనే ఉన్నారా మా లాగా
పిల్లలతో అంటే ఏం అడుకుంటామ అండి అంటే చెప్తున్నా కదండి ఫార్టీ ఎయిటీ డిగ్రీస్ ఉంది ఇంకా ఎండలో వెళ్దామన్నా క్రికెట్ ఆడదామన్నా అసలు మొత్తం ఫుల్ ట్యాన్ అయిపోతాం
అవునండి బయట గేమ్స్ ఆడడం ఏమో గాని మొబైల్ గేమ్స్ ఎక్కువ కదండి
అవునండి అది కూడా ఆ అది కూడా నిజమేనండి ఫ్రీ ఫైర్ అంటే ఇదివరకు ఆడే వాడిని అండి ఇప్పుడు అది కూడా ఇంట్రెస్ట్ లేదు
అది కూడా ఇంట్రెస్ట్ లేదా అండి ఈ మధ్య ఆడి ఆడి బోరు కొట్టేసినట్టున్నాది
అవునండి మీరు ఇంట్లో ఉండి ఏం చేస్తున్నారండి మరి
ఇండోర్ గేమ్స్ ఏనా అండి మేము ఇట్లా క్యారమ్స్ ఆడుకోవడం చెస్ చెస్ ఆడుకోవడం
అను ఓకే ఇండోర్ ఆ ఇంకా అవైనా కొంచెం మైండ్ గేమ్స్ ఏ కాబట్టి పర్లేదండి ఇంకా ఇప్పుడు అయ్యే ఫ్రీ ఫైర్ పబ్జి అలాంటివి అయితే ఇంకా చాలా కష్టం
అవునండి
అంటే ఎలక్ష ఎలక్షన్ అయితది కదరా ఇంకా
అవ్వయితే చానా అడిక్ట్ అయిపోతామండి.
ఉ మరి ఇంకా సమ్మర్ అంటే మ్యాక్సిమం ఇప్పుడు రోహిణి కార్తి సంథింగ్ ఏదో నడుస్తుంది మాకు మొత్తం వేడి సెగలు బయటికి ఎళ్ళాలన్నా
అవును అవునండి నేను కూడా విన్నాను దాని గురించి.
ఆ అస్సలు వర్షాలే పడట్లే.
ఉ
సో మ్యాక్స్ ఇంకా జూన్ జూలై లో ఎక్స్ ఎక్స్పెక్ట్ చేయ్యొచ్చు.
వర్షాల అండి చానా సెగలు ఉంటాయి కదండి మీకి.
ఆ మామూలుగా కాదు కానీ ఈ మధ్ నిన్నా అంటే రీసెంట్ లాస్ట్ వీక్ లా లాస్ట్ వీక్లో అయితే ఫుల్ ఎండలు. ఫుల్ అసలా ముసలోల్లు అయితే కొం చాలా మంది హాస్పిటల్లో కూడా జాయిన్ అయ్యారు అంటే ఈ ఎండలు తట్టుకోలేక కళ్ళు తిరిగి
ఏం అదే వడదెబ్బ అంటారు కదండి. ఈ ఎండల ఎక్కువ అయిపోయి పిల్లలకిన్నా ఇబ్బంది అయిపోయిందండి.
హ్
మనమే తట్టుకోలేకుండా ఉన్నాము.
అదే కదా ఇంకా వాళ్ళు ఏజ్ తక్కువ కదా ఇంకా వాళ్ళే ఇమ్యూనిటీ పవర్ కూడా ఏము ఉండదు కదా.
అవునండి.
సో ఇంకా వాళ్ళేం తట్టుకుంటారు ఇంకా బయటికి వెళ్ళకూడదు ఇంకా వాళ్ళైనా.
ఉ అదే అండి మేము డిహైడ్రేట్ అవ్వుకోకుండా వాటర్ ఎక్కువ తీసుకోవడం, కొబ్బరి నీళ్ళు తీసుకోవడం ఇట్లాంటివన్నీ చేస్తున్నామండి.
నేను మే నెలలో అయితే రోజుకి ఒక పుచ్చకాయ తినేవాన్ని అండి సమ్మర్ కదా. సో మ్యాక్సిమం దాంట్లో ఎయిటీ పర్సెంట్ వాటరే ఉంటది కాబట్టి మనం ఇంగేం తీసుకునేవాన్ని కాదు ఇంకా వా వాటర్ మెలన్ తప్ప.
ఆ
ఇంకా అయిపోయిందండి సమ్మర్ వండర్లా అయి అయితే నెక్స్ట్ వీక్ ప్లాన్ ఉందడి మరి ఇంకా అది ఎట్లా అయితదో ఇంగ
అదొక్కటేనండి ఇంకెక్కడికి వెళ్ళలేదా అండి సమ్మర్ హాలిడేస్ మొ త్తంలో
ఎక్కడికి అంటే ఎక్కడికి వెళ్ళలేదండి.
అమ్మమ్మగారి ఇంటి కి నాన్నమ్మ గారింటికి, ఫ్రెండ్స్ ఓళ్ళ ఇంటికి, అత్త వాళ్ళ ఇంటికి అట్లా అండి.
అ లేదు అలా ఏం లేదండి ఇంటి దగ్గరే ఉన్నాను.
అవునా అండి కజిన్స్ కూడా కడిన్ కజిన్స్ వాళ్ళు అండి
కజీన్స్ కజీన్స్ వాళ్ళు కూడా మ్యాక్స్ అందరూ ఇంటి దగ్గరే ఉన్నారండి సమ్మర్ కదా ఇంకా అంత్ అందరూ అదే అను కుంట్నం ప్లాన్ చేద్దామని. అదే అండి మీరు వెళ్ళలేదా మరి మీ కజిన్స్ దగ్గరికి.
మేమా అండి మా కజిన్స్ దగ్గర కి వెల్లినా మండి వాళ్ళు మా ఇంటికి వచ్చినారండి
వాళ్ళు మీ ఇంటికొచ్చారు సో ఇంకా ఇండోర్ గేమ్స్ ఆడుతున్నారా మీరు
అవునండి ఇండోర్ గేమ్ స్లా అందుకోసమే మొబైల్స్ అనేవి ఎక్కువ యూజ్ చేయడం లేదండి మేము
ఇంకా మీరు మీ ఇంట్లో ఉంటే మ్యాక్స్ మొబైల్ గూడ యూస్ చేస్తారు ఇంకా
ఆ ఇన్ అదే అండి ఇంట్లో ఉంటే మ్యాక్స్ అవే యూజ్ చేస్తారు ఇంకా కజిన్స్ కూడ ఉన్నారంటే ఇంక మోస్ట్లీ అయితే మొబైల్స్ యూస్ చేయడం తగ్గిస్తాం కదం డి వాళ్ళతో ఆడుకోవడం
అది కాదండి బా అ ఆ అంతుంద్ ఆ కాదండి బాబు ఇగ అసల ఈ ఎండలయితే ఈరోజు ఉడికెత్తున్నా ఫోర్ కి అలా బయటికి వెళ్ళాను
ఆ
సో బా ఫుళ్ళు అసల అసలా ఫుల్ ఫుళ్ళు ట్యాన్ అయిపోయను
ఫుల్ టా
మొత్తం ఎంది ఆ వ వడ దెబ్బ తగిలినట్టు అయ్యింది
ఉమ్
ఆ అంటే కొంచెం జ్వరం వచ్చినట్టు అయింది ఆ ఎండకి
హా అవునండి ఎండలు అయితే చానా సంపుతాన్నయి బయటికియితే అస్సలు అడుగు బెట్ తె కావడం లేదు ఎంతున్నా ఇంట్లో ఉందామా అనిపిస్తుంది ఈవినింగ్ సెవెన్, ఎయిట్ అయ్యేంత వరకు బయటికి పోవాలంటే భయంగుంది
హ్మ్ అదే ఈవినింగ్ సెవెన్ ఎయిట్ అయినా ఓ బ అదీ బండి మీద వెళ్తుంటే ఫుల్ వేడి గాలి వెళ్దామన్నాసలా అది ఇంట్రెస్ట్ రావట్లే ఇంగా
ఆ అవునండి ఇంగయిప్ తే మిట్ట మధ్యాహ్నం ఇంగసల్కు అడుగు బెట్టేక్ లేదండి బయట
అడుగు బెట్టేకే లేదు మొత్తం ఎట్లా మన్ టలొస్తున్నాయి అడుగు పెడుతుంటే
ఏంటో అండి ఈ ఎండలు ఉమ్ ఎప్పుడు తగ్గుతాయో ఏమో మరి
అదే గద ఇంకా జి బాడీ డిహైడ్రేట్ అయిపో అయిపోతుంది బాగా ఇంకా
ఉమ్
అవ్వకుండా ఉండడానికి
ా సారా మల కాా ప సబ శమ ఉమ్ అవునండి కోకోనట్ వాటర్ తీసుకోవడం ఉమ్ ఇట్లాంటివి తీసుకోవాల్సి వస్తుందండి ఫ్రీజర్
ఉమ్ అది ఇంకా కోకోనట్ వాటర్ తాగిన కొంచెం బాగుంటది హెల్త్ గ్గుడ మంచిదింకా
డి ఓ ఆర్ స్ కనీ ఈ ఎండల వల్ల బయటకు పోవడానికి భయంగుందండి ఏవైనా
ఇది కూడా నిజమే
ఎన్ని ఏవైనా కాని పనులు టెన్ లోపల ఆ తర్వాత సెవెన్ పైన చేస్త కోవలసి వస్తాంది బయటికి వెళ్ళి చేసుకుని బయటికిళ్ళి చేసే పనులు ఏవైనా అంటే కొనుక్కచుకునే కే కిన
ఉ అదేదండి ఇంకా
ఉమ్
ఇ కానీ ఈ ఈ మధ్య కానీ ఈ ఏ ఇయర్ కూడా అంత అంత వేడిలేదు ఈ ఈ ఇయర్ అయితే డే బై డే ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ అంటే దగ్గర దగ్గర
పెరిగిపోతా ఉందండి అవునండి ఎక్కువ ఎక్కువయిపోతున్నాయి ఎండలు
మ్మ్
ఉమ్ ఎంత అండి ఈ ఎండలు
ఉ అదే అండి చూద్దాం ఇంకా మెల్లగా ఇ కొన్ని జులై లో గానీ మ్యాక్స్ జూలై మధ్యలో తగ్గుతాయేమో వర్షాలు పడితే అదే మంచిది కదా అందరికిీ
అవునండి ఏ ఈ ఎండల వల్ల మనం అయితేగాన ఈ సమ్మర్ హాలిడేస్ ని ఎంజాయ్ చేయలేకపోతాం అండి అసలు
ఇది త్వరగా అనుకో సమ్మర్ హాలిడేస్ అంటే ప్రతి డే డైలీ ఈవినింగ్ ఫోర్ క్రికెట్ అయినా ఆడుకునే వాళ్ళం ఇప్పుడైతే అది కూడా లేకుండా పోయింది
అదే అండి ఎండల వల్ల బయటికి వెళ్ళి వెళ్దాం అనుకని గ అదే క్రికెట్ ఆడదాం అనుకుంటే ఫుల్ మనకి ఎండలు ఆడలేము
అదే కదా ఈ ఈ అసలా ఫుల్ అంటే ఫుల్
అండి
ఇంకా ఏమి ఆడలేమండి మాక్సిమం ఇంకా బాగా బాడీ డిహైడ్రేట్ అవుతది
ఆ
ఉం అదే అండి ఇంకా మాక్స్ ఇంకా జులై లో చూడాలండి ఈ ఎండ ఎప్పుడు తగ్గుతాయి ఎంటో కానీ ముసలి వాళ్ళలే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎంతైనా
అవునండి మొత్తానికి ఏం వండర్లాగ వెళ్ళాలని డిసైడ్ అయినారు కదండి నెక్స్ట్ వీక్ సరే అండి హ్యాపీ హ్యాపీగా వెళ్ళండి వండర్లాకి ఫ్రెండ్స్ తో సరే అం అండి థ్యాంక్ యూ అండి బాయ్
థ్యాంక్ యూ
ఉమ్ ఉమ్ బాయ్ ఎ